హలో
హలో
చెప్పు
చేస్తునా
ఏం చేయర కళగానేే ఉన్నాను
మా పాప ఇలా పడుకుందో ఇలా లేలిసిిపోయింది
సర్వేను నకు పని
టాయిలెట్ పర్సంది లేజ లేదు ఇప్పుడు నుండి ఎందుకని చిన్నపిల్ల కదా
ఉ
అ
నైట్ ఎయిట్లదా
నైట్ కూడా కూడా ఏకులే రాత్ల
ఆ
చిలా ప ఉండేసవా
నేనా అంటే మరి అంటే వన్ మంత్ అంట నైట్ ఎక్కువ వేసాను
అవునా
మార్నింగ్ అంటే అంటే తను తను టాయిలెట్ వెళ్ళిన మనం చూడగలం కదా నైట్ అయితే చూడలేము నిద్దరికి చాలా డిస్టర్బ్ అవుతుందిని నైట్ వేసేదారు
అయితే నైట్ లో ఎక్సా వర కాదా పాాల తాగడా
ఆ
నైట్ లేగలేదా పాలు తాగడానికి వాళ్ళు
పాల్ తాడానికి లే ఇస్తారు కానీ వాళ్ళు ట టాయిలెట్ వెళ్ళేస్తే కొంచెం వాళ్ళకి చిరాకు చిరాకుగా ఉంటుంది కదా అదేంటపు అంటే ఆకలే వసినప్పుడు పాలు తాసి పడుకుని పోతారు
ఇది టాయిలెట్ పోసినప్పుడే లెస్తుంది ఆకలికి
అ డ్రైపర్ నైట్ పోట వేసి పర్లేదు
లేదు టాయిలెట్ పోసడం వల్ల ెగుస్తుది
హహ
హగసే లేపుతది
అవు
అ చిన్నది ఎల నెగస్పోోద్
బా
అ సఫ ఎ కల్లన్నా ఎ కల్లూ వెళ్ళగి
మీ అతి ఎలేరా
ఉ స్నానం చేస్తున్నారు
ఉహు
ఉ
ఇంకేంటి
ఒక్క నిమిషంము ట ట అదే అదే ఎవరమ్మా ఎక్కుళ్ళు వచ్చినాయా పిల్లకి హలో
ఉ చెప్పు
ఏడుస్తున్న టాయిలెట్ పోస్తది ఏడుస్తుది బాత్రూమ్ వెళ్తుంది ఏడుతది ఉ
నొప్పి వస్తే ఎత్తుకోడానికి ఇచ్చియి
ఉ ఇస్తను స్నానం చేస్తుంది అత్త ఈ పాటి ఈ పాటికి పడుకుని పోయేది ఏంటో పడుకోలేదు ఇంకా ఉ తినసాను
ఉ తన్ కా ఆకలా ఎస్తది క టాయిలెట్ పోసి లేసిపోయింద్
ఉ కడుపు కాళీ అయిపోయింది పిల్లకి
ఉ
ఎప్పుడొస్తారు ఇంటికి
చూడలి ఉగాదికి వస్తే రావచ్చు
ఉహూ
లేదంటే ఈ మధ్యన రావచ్చు
ఉహూ
బాబుకు బాలేదు కదా ఒకవేళ అమ్మ అమ్మ వాళ్ళు వచ్చినా వస్తారు
ఉ వాళ్లు వస్తా అల్తో పటు వస్తారా
చూడలి
ఉ
ఉ
ఫోన్ చేసిందా మీ అమ్మ
అమ్మ ఫోన్ చేయలేదు
ఉ తెలుసా బాలేదని
వాట్ ఐఫోన్ పేరు రాసిందా గ్యాస్ అయిపోయింది ఏంటండీ చెప్పు
బాలేదని తెలుసా అంటున్నా
బాలేదనా తెలుసు మార్నింగ్ కాల్ చేసింది చెప్పాను
ఉహూ
ఇంకేంటి
అయితే రెండు రోజులు నుండి బాగొపోతే ఇప్పుడు చెప్పావా
ఉ రెండు రోజుల్లో బాలేదు అప్పుడు తెలుసు కొంచెం తగ్గింది నిన్న మళ్ళీ న ఈవినింగ్ నుంచి మళ్ళీ బాలేదు
ఉ
మార్నింగ్ కాల్ చేసి చెప్పాను
ఉ ఉ
చూడాలి వస్తాన అన్నారు అమ్మకు వీలైతే వస్తుది లేదంటే లేదు
య్యహా
ఊ నిను తీసుకురావడానికి ఎవలేవలు వచ్చారు
మా బావ ఉన్ను మాయ వదినకి మెన్సెస్ అయిపోయింది వస్తాం అనుకుంది డేట్ అయిపోయి మరి ఉండిపే మరి ఇక్కడ ఇంట్లో ఎవరు ఒకరు ఉండాలి కదా జస్ట్ తియడానికి ఇట్లా వతున్నది హు
దేని మీద వెళ్లరు
కార్ లోను
హు
కార్ ఎవరిది
ఇ ఊరు ఒళ్ళది
ఉహు మీ మామయ్య గారు తెస్తారా
ఆ బుక్ చేసి తెచ్చారు
ఆహా
ఉహు
టిఫిన్ చేయట్లేదా
నేను తినొచ్చా అది
టిఫిన్ ఎందుకు తినకూడదు ఇడ్లీ అలాంటివి తినొచ్చు
అలాంటివి అంటే క్లారిటీగా చెప్పు ఇంకా ఇడ్లీ హు హు
ప్లైన్ దోస
ప్లేన్ దోస అంటే బయట కొన్నదా మనం వేసిందా
ట్లో వేసుకున్నా పర్లేదు దాంట్లో కర్రీ ఇప్పుడు మనం ఫ్రై ఎలా చేస్తామో అవి కొం చట్నీలో అవి కొంచెం తగ్గించాలి అంతే
ఉ ఇంకేం తిన్నావు నువ్వు ప్లేన్ దోస ఇడ్లీ ఇంకేటి
అంతే ఇంకా పూరి కూడా తినొచ్చు కాపోతే అందులో చట్నీ ఎక్కువగా కూర ఏమి వేసుకోకూడదు మనం ఇంట్లో చేసి కర్రీస్ అవి వేసుకోవాలి
ఉహు ఇంకా చపాతి గారే
చపాతీ ఆ అవి తినొచ్చు
దయబార
హు
దయబార
అది కూడా తినొచ్చు కాపో ఏది తినకూడదని లేదు కాకపోతే చట్నీలు మోసం పాలు పెడుతున్నాం కదా మోసషన్స్ అయిపోతాయని చట్నీలు అవి ఎక్కువగా ఆ బయటి కూరలు
కారం వద్దంటారు అంతే
కారం ఆ కారం గా ఉంటాయి కదా అందుకే వద్దంటారు ఏవి తెచ్చుకున్నా మనం ఇంట్లో కర్రీస్ తినాలి
ఆహా అయి తినొచ్చు తిన్నావా
నేను నేను తినలేదు
మరి చెప్పేతన్నావా తినమని
అలాగని తినొచ్చు తినకూడదాని కాదు అంటే నా కో అప్పుడు బాబు పుట్టిన ఏంట వెంటనే సిజరిన్ ఇవన్నీ అయ్యావు కదా
హ్మ్
ఫస్ట్ ఉడకంట అన్ని తినేసాను నేను
ఆహా మోసన్స్ అయ్యయ నీకు అప్పుడు బాగా
లేదు అమి అవేమి అవ్వవు పెద్ద వాళ్ళు అలాగ అంటారు గాని అది ఏమ్ అవ్వవు
ఆహాం
పోతే కొంచెం కారం తినకూడదు చట్నీలు అవి ఇవి అ తినకూడదు అంటారు క కదా అది మానేసి కొంచం ఏదైనా చప్పటిది తినాలంతే చపాతి గూడా తినొచ్చు
మ్మ్ చపాతి తింటున్నానులే
అలాగే పూరి దోశ ఇడ్లీ ఇడ్లీలో పంచదార ఎసుకొని లేదంటే వేరే ఇంట్లో చేసిన కర్రీలు వేసుకొని తినొచ్చు
ఆహా లైన్ లో ఉండు ఒక నిమిజాలు
మ్
ఆ హలో
మ్మ్ చెప్పు
అయితే తినొచ్చు లైట్ గా తినాలి కారం లేకుండా
హ్మ్
చికెను మటన్ అ
పెద్దవాళ్ళు అంటారు అంతే
చికెన్ ఆ మటన్ ఆ
చికెన్ కొ కొంచెం తగ్గేస్తే మంచిది మటన్ తినొచ్చు పర్లేదు కాపోతే పెద్దవాళ్ళు సెంట మెంట్ అది ఏ తినకూడదు తినకూడదు అంటారు కానీ
మా కాపన ఆవిడ వచ్చింది చెప్పింది మటన్ తిను అన్నది చికెన్ తినక్ గాని మటన్ తిను అన్నాది
అదీ చెప్తున్నాను కదా మటన్ తినొచ్చు చికెన్ కొంచెం తినొచ్చు గాని అంతగా తినకూడదు కారం కాకపోతే కారం బాగా గా తగ్గించుకోవాలి
మ్మ్ కారం తగ్గించి తినొచ్చట
అలాగే అంటారు అలాగైతే హాస్పిటల్ కెళ్తే ఇవి తినకూడదు అవి తినకూడదు అవి అన్ని ఏటి లేవు అన్ని తినొచ్చు అని అంటారు
అవును అందుకే చెప్తున్నారు అందరు
మ్మ్
హాస్పిటల్లో బయట కాదు ఇ గుడ్లు తినొచ్చే
తినొచ్చు తినొచ్చు మ్మ్ తిన్నాను
మట్టి బుర్ర అయిపోద్ది అంటున్నారు ఇది కడుపులో ఉన్నప్పుడు కదా ఇప్పుడు తినొచ్చు అయితే తే
హ్మ్ తినొచ్చు
మ్మ్ మా పిన్ని కూడా అదే చెప్తుతది అన్ని తింటేనే మంచిది తినాలి కారం కొంచెం తగ్గించు తిను అంటుంది
అన్ని తినచ్చు అన్ని తినేయవచ్చు కాకపోతే కారంవి ఏంటంటే ఇడ్లీ కూల్ కూల్ గా ఉన్న వస్తువులు అదేం తినలేదు
ఆ
ఉ కూల్గా ఉన్న వస్తువులు తింటే జలుబ చేసేస్తుంది అంటారు
హ్మ్మ్
అందుకే అవి అవాయిడ్ చేసి హ్మ్మ్ ఇదో బయట నుండి తెచ్చుకున్న ఇంట్లో చేసుకున్న ఏవైనా కొంచెం కారం తగ్గించినట్టు చూసి తినొచ్చి పర్లేదు
హాయ్ హలో
హ్మ్మ్ ఉగాది ఉందా మీకు
హుమ్మ్ ఉంది ఇక నుండి అన్ని పండుగలు ఉంటాయి
ఉహూ
ఉహుమ్
బా చేస్తారా
ఉ మామూలుగానే బాయం ఉంది
ఉ మీ వదిన వాళ్ళు ఆళ్ళు వస్తారా
లేదు వాళ్ళ ఇంట్లో చేసుకుంటారు పండుగ
ఉహూ ఇప్పుడే మీ అత్త వాళ్ళ ఇంటికెళ్ళా కదా వస్త త్తర
హ్మ్మ్ వస్తారు డేట్ కద వదిన ఇప్పుడు రాకూడదు ఇంకా ఆరు రోజుల దాకా మొన్నయింది ఈరోజు స్నానం అవుద్ది ఫైవ్ డేస్ దాక రాకూడదు కదా
హ్మ్మ్
అందుక
ఇంకేంటి
మరే ఒక నిమిషం లైన్లో ఉండవే పడుకోబెడుతుంది అది